హు బట్టర్
ఎక్కడున్నవ్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ చాలా వసుంది.
అంటే రూమ్ లో ఫ్రెండ్స్ తో ఉన్నా
ఆహా
అందర్ చిల్ అయితన్నారు.
ఆ
అవును జాబ్ ట్రయల్స్ చేస్తానవా కాలేజ్ ఇంకా అయిపోతాంది కదా
హుమ్ లేదు ఒక నిమిషం ఉండు.
ఎలా ఉంటర్.
ఆ జాబా నేను నెక్స్ట్ పిజి కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటానా. అంటే నేను ఇప్పుడు డిగ్రీ చేస్తన్న కదా.
యామ్
అందుకే నెక్సట్టు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత పీజ్ చేసి తర్వాత చూద్దాం అనుకుంటానా
మా ఇంట్లో జాబ్ చేయకపోతే పెళ్ళి చేస్తారంట.
అవునా నేన్ మాట్లాడతాలే
నువ్వు మాట్లాడితే నువ్వేవాన్నా పెద్దరాయే పెద్దరాయుడివా చూనికి
తోమా ఓ అవునా అని ఏమన్నా ఆలోచించొచ్చేమో
ఏమో వచ్చి చూద్దాం. జాబ్ వస్తే బావుంటుంది లేకపోతే పెళ్ళి చేసుకొని మళ్ళీ స్టిక్కర్ ప్యాకెట్లలకు ఎంత వాళ్ళి ఆడుకోవాల్సి వస్తది.
ఓ అది నిజమే
మళ్ళీ అప్పుడు నువ్వు కూడా డబ్బులు ఇయ్యవు నాకు పెళ్ళయిపోయింది కదా మీ హస్బెండ్ నీ అడుక్కో అంటది
ఆహా
అప్పుడు నువ్వు కూడా కొంచెం
అప్పటికి నువ్వే నాకు హెల్ప్ చేయాల్సి వస్తుందేమో ఎవరికి తెలుసు
ఏమో చూద్దాం లే అప్పుడు కథ అప్పుడు అయినా మన చిన్నప్పటి లైఫ్ చాలా బాగుండే ఉమ్ అందరం కలిసి ఈవినింగ్ టైమ్స్ సైకిల్లో ఇంలోకి వెళ్ళే వాళ్ళం
నాతో పాటు వచ్చేదానివి కాదు కదా
అంటే మా ఇల్లు వేరే రూట్ కదా మీ ఇంటికి వచ్చి ఏమి చేయల్ల
కనీసం కంపెనీకి అయినా వచ్చేదానివి కాదు కదా ఒక ఫైవ్ మినిట్స్లో నువ్వు రీచ్ అయిపోతావ్ మా ఇంటికి దాని బాదు అక్కడ దాకా వచ్చి వదలిపెట్టి వెళ్తే కూడా ఏం ఉండదు కానీ నువ్వు చేయలేదు ఎప్పుడు అలా
కోసం వెనకాల బాడీ గార్డ్స్ లో అబ్బాయిలు వస్తారంట కదా
అబ్బాయిలా అవును కదా నీ కోసం
ఉహూ నీకోసం నా కోసం అయితే ఊరు ఊరే ఉన్నింది
ఆ అదే నీకోసం ఊరు ఊరే ఉన్నారు
ఉమ్ నీకోసం ఒక పిల్లోడు వస్తాండే కదా ప్చ్ అంటే లైక్ మెల్లకన్ను వేసుకొని
ఆహా
ఉమ్
ఎందుకులే మనకు అవన్నీ
ఉమ్
ఎందుకులే మనకు అవన్నీ
ఉమ్ అయిన స్కూల్లో టీచర్స్ తో భలే ఉంటాంటిమి కదా మనం ఎప్పుడు జాలీగా టీచర్స్ అంటే ఫ్రెండ్స్ లాగా ఉంటాంటిమి
ఆ అవును మనకి టెన్త్ లో టీచర్స్ అందరూ బాగున్నారు అసలు
ఉమ్ ఉ ఇక్కడ కాలేజెస్ లో అయితే ఎవరు పట్టించుకోరు టీచర్స్ అంత యాటిట్యూడ్ ఉంటారు అంటే నీకేమన్నా అవసరం ఉంటే మాట్లాడు లేదంటే పో అన్నట్టు ఉంటారు
లేదు మా కాలేజ్లో టీచర్స్ బానే ఉంటారు ఇంకా ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంది ఇంటర్ లో కూడా నేను హాస్టల్ లో ఉంటి అక్కడ కూడా మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు
మేము లేపాక్షికి వెళ్ళింటిమి అని చెప్పా కదా వస్తాన్నప్పుడు మీ కాలేజ్ చూసా ఇంటర్ నేను బా పెద్దగుందే
లేదు లేపాక్షి తర్వాత వస్తది లేపాక్షి ముందే
ఓ అవునా మళ్ళ అక్కడ కూడా ఒకటి ఉన్నింది ఏపీఆర్ జేసీ పాంటీ
ఏపిఆర్జేసి కాదు మాది వేరేది
ఏముంటది చెప్పు బోర్డు
ఏమ్ జే
అవునా అదే అనుకుంటా
ఆహా అది లేపాక్షికి దగ్గర వచ్చ వచ్చేది బాయ్స్ క్యాంపస్ అది
అహా మీది గర్ల్స్ క్యాంపసా బాయ్స్ ఏం లేదా
అహా
ఓ మై గాడ్ నేను అప్పుడు రాక మంచి పని చేసినా. ఏం బాయ్స్ లేకపోతే ఎట్లుంటవు. హ్మ్ ఇంకే మీకు వంట చేయ్యడం వచ్చా
ఆ వచ్చు కానీ నేను మాత్రమే తినగలను.
ఓ అంత దరిద్రంగుంటదా. అవునా ఏమేం వంటలు చేస్తారు హ్మ్ చాలా బాగ వంట చేస్తా కానీ వెజ్ మంచమే
నేనైతే నాన్ వెజ్ అయితేనే తింటా వెజ్ అంటే అసలు ఎట్లా తింటారు ఏమో మీరు అసలు ఓన్లీ
నీ కోసం నేర్చుకొని ఆన్ న్ వేజ్ కూడా చేస్తాలే నీకంటే ఎక్కువనా వెజ్. ఏం కావాలి చెప్పు రెసిపి నేర్చుకుంటా ఒక వన్ ఇయర్ అయినా పర్లేదు.
నాన్ వెెజా
చికెన్ బిర్యానీ చేయమంటావా చికెన్ బ్రమ్స్ చేయమంటవా డ్రమ్ స్ స్క్
లాలిపప్
ఆ లాలీపప్ బయట చెత్తరుగా పిచ్చి పిండిలో అద్దసి చేస్తా అంతే ఈ అబ్బవప్పుప్పుడు మ ఆ అయినా ఇప్పుడు నువ్వు ఫ్యూచర్ లో ఒక పెట్ పెంచుకునే ఆలోచన ఏమైనా ఉందా.
అదే పెట్నా
ఆ అట్లాంటి ఒక ప్రాణుల్ని పెంచుకుందాం అనుకుంటావు. అంత ఇష్టంగా చూసుకుంటారు కానీ నీ ఆకలి కోసం ఇంకొ ప్రాణా న్ని చంపేస్తావు అంటే నీ ఆక నీ ఆకలి నీకు నచ్చని ంది అంటే నీది కాని ఏదైనా నువ్వు చంపడానికి రెడీగా ఉంటావు. దైన దాన్ని నువ్వు చంపలేవు.
నేన్ నేను చంపట్లేదే
చంపే కదా తింటానవ్.
నేను చంపట్లేదు
చికెన్ షాప్ అంకులా అవును చికెన్ షాప్కి పోయి తెచ్చుకుంటారా మీరు చికెన్
ఆ వాటి మంత్ ఎండ్ హ అంతే ఎట్లయినా
పుడు చికెన్ షాప్ కి పోయిండు ఆహా మా అయి చికెన్ షాప్ కి పోయిండు పోయి అన్న ఒక కేజీ చికెన్ ఎయ్యండి అని అడుగుతారా మీరు ఇంట్లో
అదేం కూరగాయలు కాదు కదా అదే రుచి
మీ వాయిస్ బ్రేక్ అయితాంది ఆహా ను పోయి అడుగుతావా అన్నా ఒక కేజీ చికెన్ ఇయండి అని
అవును
వాళ్ళు అంటే ఇప్పుడు నీకు లెగ్ పీసెస్ కావాలంటే కూడా అడుగుతావా
ఆ అవును ఆ స్కిన్ కావాలా స్కిన్ లెఫ్ కావాలా అని కూడా మనం ఆడగవచ్చు
ఓ అవునా
ఆ
మీలో అంత టాలెంట్ ఉందా ఎంత కేజీ చికెన వన్ ఫఫ్టీ
అమ్మ అంతకుముందేమో టూ ఫిఫ్టీ ఉండేది ఇప్పుడు త్రీ ఫిఫ్టీ అయింది
ఎం అయిపోదు అంటే కేజీ చికెన్ తీసుకుంటే ఒక సిక్స్ మెంబర్స్ పెట్టిన
లేదు కేజీ చికెన్ అవుతది కానీ ఒక పూటికే వస్తుంది
అంతమంది తిినగలరా ఇప్పుడు కార్రీస్ బిర్యానీకి అయితే ఎంత తెచ్చుకుంటారు చికెన్
అది అది మెంబర్స్ని బట్టి మా ఇంట్లో ఎక్కువ చికెన్ తినరు కాబట్టి ఒకవేళ చికెన్ తిన్నా మా చెల్లెలు ఇంకా ఇంకో ఇద్దరే తినేది అంటే త్రీ మెంబెర్స తింటారు కాబట్టి మాకు ఓ కేజీ చికెన్ అయితే సరిపోతుంది రెండు పుట్లకి కొంచెం బాగా తినే వాళ్ళ అయితే కేజీ సరిపోదు
ఇప్పుడు ఇప్పుడు మనం బిర్యానీ పార్సెల్ తెచ్చుకుంటాం కదా అప్పుడు దాన్ని ఇ లో ఎంత ఉంటుంది ఒక ఫుల్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాకె చికెన్ బిర్యానీ తెచ్చుకుంటే
అంటే ఒక రెండు రెండు పీసులు వేస్తారు అంతే
ఉమ్ నువ్ చికెన్ తిన్నావా
నేను తింటా
మానేసిన అన్నవ్
అ
మానేష్ నా అన్నవ్ కదా
లేదు అది కొన్ని రోజులు మాత్రమే తర్వాత తిన్నాను మానేద్దాం అనుకున్నా కానీ మానైలేదు అసలు
ఏం ఏమేం తినవు నువ్ ఫుడ్స్
నేను అన్నీ తింటా మటన్ తినను
మున్ను బీఫ్ తింటారా మీరు
ఆ నో నో నో
బీఫ్ అంటే పంది ఇదే కదా
కాదు
హో లైక్ కొవ్వా పంది అంటారు
ఆయూ అంటదా నేను మర్చిపోయానే
ఉమ్
పార్ పోర్కా పార్కా మాట
మ్ హు గోట్ తింటారా?
లేదు.
అది ఎం ఏం వాడ లేదా మరి? గోడ్ చికెన్ని ఏమంటారు? పో అద్దా మటన్ అంటే
ఉమ్
ఏందో నాకి బొద్దిగా లోక జ్ఞానం లేకుండా పోతాంది.
అస్తులుగా లేవు
సరే అండు మండీ చేస్తా బాయ్.
ఆ సరే బాయ్.